హలో
హలో చెప్పురా
ఏం లే ఏమన్నా మహర్షి కాలేజ్ ఉంది చూస్నావా అందులో స్కూల్ బడ్డది పోదమా టీచింగ్ కి ఉమ్ నర్సరీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు అట
ఏమేం సబ్జెక్టుకో సబ్జక్ట్స్
ఇంకేముంటది మ్యాథ్స్ ఉంటంది ఈవిఎస్ ఉంటది తెలుగు ఉంటంది ఇంగ్లీష్ ఉంటది ఏ హిందీ ఉంటది నువ్వు ఫిఫ్త్ క్లాస్ కి చెప్పు నేను థర్డ్ క్లాస్కి చెప్తా నువ్వు టెన్త్ కి చెప్పు నేను టెన్త్ లేదు గదా సెవెన్త్ వ సెవెన్త్ క్లాస్ కి చెప్పు నేను సెవెన్త్ ఎ సెక్షన్ కి బి సెక్షన్ కి జెప్త
తీసేసిళ్ళు పైనా కాలేజ్ అట కింద ఏమో స్కూల్ అట గదా
కాదు కింద మీద స్కూలే అసలుకు కాలేజ్ మొత్తం తీసేత్తరు గావచ్చు ఇగ
తీసేస్తారు సర్టిఫికెట్స్ కి చానా ఇబ్బంది అయితది ఎవరైనా సబ్జెక్ట్లు పోయినోళ్లుంటే
మస్తు ఇబ్బంది అయితది మనం అప్పుడు ఇంటిది పట్టుకచ్చుకునేదేమైంది. నేనైతే
స్కాలర్ షిప్ పడ్తాయి పైసలు గూడా పట్టకొంచ్చుకుందాం
స్కాలర్షిప్ ఇంగా బడట్లేదు కదా నాదయితే ఇది పిజిది ఇది అయితే ఇంకా తంబే రాలేదు అందరి వచ్చినయి నాది ఓక అందుగా అంటే ఇంక కొంతమందివి రాలేదట
నేనైతే ఒక్కసారి గూడా థంబ్ ఎయిలా తెలుసా స్కాలర్షిప్ కోసం
మరి ఎట్లా వచ్చింది నీకు అక
ఆ సార్ పేరేమో ఉండే మర్చిపోయినా కుమార్ సార్ లేడా
ఆ
ఆ సారే ఏసుకున్నాడు నాది
ఉమ్ ఓటిపి చెప్పే లేదా
ఆధార్ కార్డు అప్డేటే లేక వేరేటోళ్ళ ఆధార్ కార్డు పెట్టుకున్నారు సార్ ది పెట్టిల్లు ఆధార్ కార్డు
ఓ
ఇప్పుడు నా థంబ్ కావల్సొచ్చిన సారే పోయి ఎత్తడన్నట్టు కాకపోతే పైసలు నాకాడా తీసుకుంటరు. తబ ఇష్ట అందు గుుట్ట
కాదు ఇప్పుడు మరి ను్ హైయర్ స్టడీస్ చదువుకో నీనికి ఇప్పుడు మరి నీ నీకే రావాలి కదా స్కాలర్షిప్ ఇప్పుడు అట్లుంటే కొంచెం ప్రాబ్లం కాదా
ఎల్ నాకు డబ్బులు
స్కాలర్షిప్ తమ్మునీది మ్యాచింగ్ కాదు కదా మరి
కాదు కానీ ఎన్న మరి నా ఇంటర్ లో కూడా అతనే వేసుకున్నారు డబ్బులు నాకంట్లోనే పడ్డాయి
హ్మ్మ్ అకౌంట్ నెంబట్ నీది పెట్టాల్ల కానీ థంబ్ నీది గాదు గదా అంటాన్న
డిగ్రీ టూ ఇయర్స్ ది గూడా నా అకౌంట్ లోనే పడ్డాయి తీసుకున్నా
హ్మ్మ్
మరి ఎందుకు అట్లా
మా కాలేజ్ గేమ్స్ ఉన్నాటతవా
హ్మ్మ్
ప్రైజ్ మనీ ఉన్నారట మా కాలేజ్ లో మెహందీ ఉన్నదట ఏర్ సలే మదవా ఇంకా కబడ్డీడ ఎక్క్కక్క ఉన్నా ఆడ స్కిప్పింగ్ ఉందాటా
అరే నిజమే క్విజ్ అంటే గుర్తుకొచ్చింది ఎక్కడనో ఎక్కడనుపెడతాలంటా ఇట్లనే పోటీ పెడతాల్ట క్వి లా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చెప్పన్నట
అవును
నేర్చుకొని చెప్తే ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ అట
హ్మ్మ్
ఏప్రిల్ ట్వంటీ వరకు ఫిఫ్టీన్ వరకు అన్నారురేమో గుర్తులే అప్లై చేసుకోండిఫ్రిడ్జ్ లో పాల్గొనటళు అని వచ్చింది ఇన్స్టాలోని వచ్చింది
ఇన్స్టాలనా ఇది నరేంద్ర నరేంద్ర మోదీ స్కూటీస్ ఇద్దా అన్నారు కదా ఫ్రీ ఫ్రీస్కటీ ఫ్రీస్కటీస్
అంత సీన్లేదు రా ఎవరి ఇయర్ ఫ్రీ ఎవరికన్నా నచ్చినాయి అసలు అనుడేగానీ అచ్చిన వాళ్ళ ఒకరిని చూడలే
ఆ కోతి ఆ కోతి ఆ పడు కోతు పెట్టింది ఇన్స్టాల్ లో రీలు నాకు
అ
ఆ అది ఒక ఒకటి వేసినందు అన్ని అవే వత్తన్నయ్
ఆ నాకు కూడా అట్లేదు ఏమన్నా జాబులు ఏమన్నా పడ్డదని చూస్తే కతం అన్నీ అవి ఎవరి కత
హ్మ్మ్ ఒక సగీ కేంద్రంలో ఎవళన్నా ఉంటే తెలుసుకోరదా
ఎక్కడ నుల ఎక్కడా
ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ కాడ ఉంటేది
ఈ మన బ ములుగు బస్ స్టాండ్ ఉన్న చూడు పాత ఇప్పుడు మదల కొత్త గట్టె బస్ స్టాండ్ ఆ బస్ స్టాండ్ కడ బేకరీ ఉండదు చూ మనం ఎప్పటికి పోయే బా బేకరీ అల్లా కావన్నట పోతావా
ఆ ఆ
నెలకు తమి వెళ్ళ ఇస్తారంట
అవునా
మ్యారేజ్ లని వల్లే కావన్నట
ఎందుకు
తెలవదు రా నేను ఈగ డీటెయిల్స్ అడగలే మ్యారేజ్ కాని వాళ్ళంటే నాకు ఆడికే స్టాప్ అయిపోయిన ఇక డీటెయిల్స్ ఏం అడగలే
వామ్మో గది ఎందుకు మరి అట్లా
కొంచెం ఎయంగుగా కనవాలన్నట బేకరీ కదా
ఆహా
ఎక్కువ ఉస్ చేతారు
మ్మ్ అట్రాక్టివ్ కోసమా
ఇప్పుడు ఏ పనైనా గంతే అట్రాక్టివ్ కోసం కొంచెం మ్యారేజ్ అయినా కొంచెం యూత్ లాగా కనపడాలే మరి ఆంటీలు కాకుండా
ఆహా
పొద్దుగాల ఏడు గంటలకు పోయి సాయంత్రం ఏడు గంటలకు కంట
ఇ
అప్పుడప్పుడు ఏమో చెయ్ వే అనా దొరుకుతే చేయబుద్ధి అయితది ఒక్కొక్కసారి ఏమో వద్దం
హే ఏమి వద్దు ఆ లొల్లిలా
హ
అర్థం కాదా నీకు చెప్తే
హలో
ఆ
మన క్లాస్ ఉగా అనూషా మ్యారేజ్ అయింది చూడు
ఆమాకి పాపనా బాబో పుట్టిరు కదా
అదే అ వి ఏం ఆడదు గాని వాళ్ళ హస్బెండ్ పాపనో బాబునో పట్టుకొని నాడు స్టేటస్ పెట్టింది ఎవరు వాళ్ళు అని
నాకు కూడా అదే డౌట్ వాళ్ళ పాపన లేకుండే ఎవలా పాపన అని
వాళ్లది లవ్ మ్యారేజ్ ఆరెంజ్ మ్యారేజా
అరేంజ్ డే
కాలేజీలో ఉన్నప్పుడు తెల్లగా ఉండాలే తెల్లగా ఉన్నోడినే చేసుకుంటా అది ఇది అనేది
ఆ తెల్లగానే ఉన్నారు తెల్లగానే ఉన్నారు ఇగా
మ్మ్
వాళ్ళకా మొన్న అడిగిన మెసేజ్ చేసిన మసేజ చేస్తే ఎక్కనే అంటే ఇక్కడ ములుగులో ఉన్నా అని చెప్ప చెప్పింది
అంటే అమ్మగారింటికి రావచ్చు ఇక
మ్మ్ మ్మ్ ఏ ఏ ఏమో ఏమన్నా స్పెషల్ ఆ అంటే లేదు ఏం లేదు వెళ్తున్నా అంటే ఆ పోతున్నాం మా బ్రో మీ బ్రో వచ్చినాక పోతే ఇగరే ఇయ్యాల అత్తడంట ఇప్పుడు అత్తడంట ఇగ పోవుడే అని చెప్పింది చెపింది
కానీ స్టేటస్ పెట్టుకుంటారు కదా ఎవరైనా ఇమ్మ పెట్టుకోలే
ఆ
అర్చనకి పాప బాబా
బాబనుకుంటా
హ్మ్మ్
బ
పోలే కదా ను అర్చ్చన మ్యారేజ్కి
పోలే
నెక్స్ట్ మనం ముగ్గురమే ఉన్నాం ఇగా
ఎలేలేవ్
శివ నువ్వు నేను ఎవళ అవుతుదా ఫస్ట్ శివదయ చదవచ్చు
ఎందుకు సా గామే లేదా గుగ్లోత్ సంధ్య
పోతవా ను ఆ పేళ్లికి
పోము సుప్రియా
పోతవా
మీరు వెళ్లిరనుకుంట ఒకసారి ఎవలో పెళ్ళికి
అసలు ఆమె పెళ్ళికి పోయేదాకా ఆమె ఎవలో తెలివదు తెలుసా ఏదో అట్లా పట్టకపోయిళ్ళు శ్రీజ పోదాం పోదాం పోదాం అంటే సరే అని అన్న. అడికిపోయినంక సుత్తే గిమేన అని గప్పుడు తెలిసింది
శ్రీజగ్గూడ తెల్వదా
పేరు సౌందర్య తప్ప నాకేందెలవదామెగురించి
సౌందర్య పెళ్లికి పోయిండ్లు గద
ఆ సౌందర్య అంటే గామె కాదు పొట్టిగుంటది చూడు ఆమె కాదు
ఏమె
కొంచెం లంబాడామె.
ఆ ఆ
ఆ
వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్సే కదా గుగ్లోత్ సంధ్య వాళ్ళ ఫ్రెండ్సే
ఆ వాళ్ళ ఫ్రెండే ఒక్క ఇంటర్ లోనే వచ్చి
ఇంట బ్యాచ్కీ పోయిండ్లు రా పోయిండ్ల రా మీరు మంచోరు ఇంటర్ బ్యాచ్ ఇంకెవలున్నారు.
ఉహు
ఇంకా
ఎవరున్నారు
ఎవలున్నారు
గుర్తులేరు నాకు అసలు ఇంటర్ వాళ్ళు
నాకు నువ్వు శ్రీజా గా శ్వేత ఇంకా
ఒక టూ త్రీ బెంచ్ వరకు కూసునేటోల్లు తెలుత్తది ఎనుక మనమెందుకు సూత్తం
ఆ అవును ఈ గుగ్లోత్ సంధ్య వాాళ్ళ బ్యాచ్
వీళ్ళ వరకే నాలుగు బెంచ్ల వరకు లాస్టిఇగా. అటు పోయినాక ఎవరో ఎవరో నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ల ఆచినొల్లే గుర్తులేరు గానీ ఇంటరోల్లు గుర్తుంటరా
డిగ్రీలో ఫస్టియర్లో ఎందరో వచ్చిన్లు ఫస్ట్ ఇయర్ లో వచ్చిన వాళ్ళు మళ్ళా సెకండ్ ఇయర్ వచ్చే వరకు లేరు వాళ్ళు సరేరా బాయ్
సరే బాయ్